లో హలో అండి ఉ
హలో
హ హలో
వినిపిస్ తుందా
పిస్తుందండి
ఆ
ఆ అయితే ఎక్కడుంట బాగున్నారా మీరు
ఆ బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నా
హమ్
ఏం చేస్తున్నారు
ఏం లే ఖాళీగనే ఉన్నా ఇప్పుడే జొన్న రొట్ట చేసినా
ఆహా ఓకే జొన్న రొట్ట అంటె హేల్ త్ కి మన్ష్
హా అదే జొన్న రొట్ ట చేేసినా పిల్లలకు పెట్టేసిన తింటున్రు ఇప్పుడే వాళ్ళు బడినించోల్ వచ్ చిరు
ఓకే
ఉమ్
మొన్న మీరు బతుకమ్మ జరుపుకున్నారా
ఆ చాలా బాగా చేసినాం బతుకమ్మ అన్ టే ఇగ మామూలుగా మనకి ఇగా ఫస్ట్ రోజు బొర్డమ్మాని పది రోజులు అట్లా చేస్తాం కదా
మ్ అవును ఎంగిలి పూల బతుకమ్మ అస్ అటుకుల బతుకమ్మ ఇట్లా
అవును అట్లా పది రోజులు అట్లా, తొమ్మిది రోజులు చేస్తాం కదా, తొమ్మిదో రోజుేమో సద్దుల బతుకమ్మ
అవును సద్ల బతుకమ్మ చాలా బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు కదా
అవునవును మంచిగా అంటే మనం పట్టు చీరలు అయినా లేదంటే లంగా ఓని అయినా మనకి ఇక నచ్చిన ఉంటే
మ్ అదే మనకి సాంప్రదాయంగా వచ్చేది అదే కదా
ఆ ఆ ఇగ అలాంటివన్నీ ఒన్ దెచ్చుకొని ఇగ ఇగ బాగా చేసినాం అన్నమాట ఇగ మనకి ఇగ సద్దుల బతుకమ్మ అంటే ఆ రోజు
బతుకమ్మని చాలా ఇది బతుకమ్మ అంటే ప్రత్యేకమైన ప పండగ్గాబట్టి. అందరికి ఆడపిల్లలు చాలా ఇష్ ఇష్టంగా జరుపుకుంటారు మన తెలంగాణలో
అవునవును తెలంగాణ అంటేనే ఇక మనకు బతుకమ్మ స్పెషల్ అన్నమాట ఇగా మన తెలుగు పండుగలలో
హ్మ్ బతుకమ్మ చాలా పెద్ద పండగా
అవునవును తొమ్మిది తొమ్మిది రోజులు త్తం గదా సద్దుల బతుకమ్మ అని ఆ రోజయితే మేమైతే తొమ్మిది రకాలే జేసి పెట్టినాం బతుకమ్మ దగ్గర
హ్మ్ దవును
మీరేన్ని రకాలు జేసిర్రు
మేము తొమ్మిది రకాలు జేస్నామ్
ఆ
తొమ్మిది రకాలు జేసినాము చిన్ననాటి స్నేహితులు అందరు గూడా వచ్ తిల్లు వచ్చిన తంత వాళ్ళతో ఆడుకున్నాము ఇ కమ్మ అంటేనే అందరూ స్నేహితులు అంతా కలుస్తారు గదా
అవును మళ్ళా అందులుండి ఊర్లలల్లో అది ఇంకా బాగుంటది గదా
హ్మ్ మాది గూడా ఊరే
మ్ అదే పట్టణాల వాళ్ళకి పట్టణం అ నుంచి పల్లెటూళ్లకి అట్లా వస్తారు కదా, వాళ్ళకైతే ఇంకా మంచిగా అనిపిస్తా ఉ ఇవన్నీ చూసేసరికి టుర్లలో ఉండే వాళ్ళకి కి మనకి ఏం అనిపయదు కానీ వాళ్ళకి మంచిగా అనిపిస్తది ఇంకా జుడ్డానికి, మనకెంతయైనా పల్లెటూరు వాతావర ణం కి పల్లె అది పట్టణం వాతావరణానికి తేడా ఉం
ఆసక్తిగా చూస్తా ఉంటారు.
హు హు
నార్మల్గా నేను కూడా సిటీలోనే ఉంటా కానీ సిటీ నుండి ఎప్పుడైనా ఊరికెళ్తే, ఊరికెళ్ళిన రోజు ఎల్ల బాగా ఎంజాయ్ చేసి మంచం అమ్మ వాళ్లతో ఉండి. అమ్మ వాళ్ళు చేసే పిండి వంటలు అవ్ ప్ ఏదో ఒకట్ చేస్తా ఉంటారు కదా. అమ్మ వాళ్ళు, ఊరికేనైతే వంపించ్చరు కదా.
ఆ అవును ఎట్లయినం ఇ సమ్మర్ హాల్ డేస్ అని అటని ఇటని ఇగ అట్ల పోయినప్పుడు మం చిగ ఇగ ఏదంటే అద్ జెత్తరు మనకి ఇగ మనకెట్లయైనా అమ్మతొనున్నంత్ ఉం డదు మనం ఎక్కడున్నా కు డ, హు మనకి ఏం కావాలన్ న మన అవసరం మొ
ఇంగ మనకి ఇం ఔన్ అమ్మనే ఇసుకుంటది అమ్మ ఆ మొత్తానికి అమ్మ అంటేనే ఇగ మన అవస్రాలు మనల్ని చక్కగా తీర్చిదిద్దడంలో ముందుంటది కదా అమ్మన అవు
ఇగ అంతేలే యన్ని నేను కూడా ఇంట్లో పిల్లల్తో బిజీ బిజీగా ఉం టా ఉంటా అన్నమాట ఇగ ఇంట్ల పనులు అన్ని కాదా అన్ నెయ్ ఇదన్నీ ఖాళిగ ఏం ఉండదు ఇగ నే బై ట అంతే ఏం, ఇట్ల బయట ఏం ఉద్యోగానిక్ కదేమి అటు ఇటు ఏం వెళ్ళను గాని ఇంట్లోనే పిల్లల్ని యుస్ కోవడమైనా ఇంట్ల పనులు చాలా ఉంటయ్ కదా
ఆ అవును మీక్ అవన్నీ చేసేసరికి చాలా అలసిపోతా ఉం ంటారు.
తినడానికి కూడా తీరిక అనేది ఉండనే ఉండదు కా కుంటే ఇగ ఎవరైన అబ్బా ఇంట్ ట్లనే ఉంటాంది ఏం పని చేత్ తాంది
అని బయట వాళ్ళు చాలా మంది అట్లా మాట్ల ట్లాడుతా ఉంటారు గానీ చేసే వాళ్ళకే తెలుసు కదండి ఇప్పుడు మీ పనులు ఏంటో మీ కే తెలుసు ఎంత టైం ఎంత పడుతది
ఉమ్
సమయం మొత్తం పిల్లలకి కేటాయించడము మళ్ళీ, బాక్సులు పెట్టియ్యడము వాళ్ళని చూసుకోవడము, హోం వర్క్ చేపియ్యడము ఇదంతా వాళ్ళతోనే సరిపో
అవును పొద్దుగాల పొద్దున నేను ఆరు గంటలకి లేచి వాళ్ళకి వంట చేసి వాళ్ళని ఇగ అదంత ఇగ చేసి వాళ్ళకి అవన్ని చూసుకొని వాళ్ళని స్కూల్కి పంపిచ్చిన తర్వాతకి ఇగ మిగిలిన పనులు ఏమన్నా ఉంటే ఇగ చేసుకోవడమే ఇగ వాళ్ళున్నంతసేపు హడావుడి హడ డావుడిగా ఉంటది ఇగ
మళ్ళీ వాళ్ళకు కొంచెం ఆరోగ్ ఏమైనా అన్ని వంటకాలు చేసి పెట్ పెట్టడం ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడే అన్ని ఆరోగ్యంగా వాళ్ళకి చేసి పెడితే, పెద్దగా అవుతుంటే మంచిగుంటరు. ఇలాంటి అనారోగ్యం లేకుండా
అవును మళ్ళీ పొద్దుగాలా వాళ్ళు తినరు వాళ్ళ తి వాళ్ళ కోసం మళ్ళా కొంచెం కొంచమైనా తినిపిస్తా అన్నమాట ఎందుకంటే మళ్ళీ పన్నెండు గంటల వరకు వాళ్ళకి కాళీ కడుపుతూ ఉంటే మళ్ళా బాగుండదు కదా వాళ్ళ ఆరో ఏమైనా అని కొంచెం బలవంతంగానైనా కూడా చేరోక రెండు ముద్దలైనా తినిపిస్తా ఇగ అన్నం
అంతే పొద్దు పొద్దున్న అన్నం తినబెట్టడం వల్ల వాళ్ళక్ కూడా మంచి ఆసక్తిగా ఆ పాఠశాలకి వెళ్ళి క్లాసెస్ కూడా బాగా వింటారు
అవును ఎందుకంటే ఇక కాలీ కడుపు తోని ఉంటే వాళ్ళకి చదువు మీద అది ఆశ ఉండదు, ఫస్ట్ ఇగ ఆకలి మీద ద పోతు వాల్ల ధ్యాస మొత్తం చదువు మీద ఎక్కడ ఉంటది కాళి కడుపు తొన్నంటిగా
అవును మనం కూడా అసలు చదువుకునే స్టేజ్ నుండి ఇక్కడికి వచ్చినము కాబట్టి చదువుకున్నప్పుడు మనం కూడా అట్లనే చూసే వాళ్ళం కదా ఆకలి ఎస్తే అయ్యో ఆకలి వేస్తుంది
అవును ఆ అంతే ఇగ అందుకె ఈగా ఇ అదేలే ఇక అయినా మనం ఎంత పెద్దగా అయినా కూడా మన అమ్మ దగ్గరికి పోతే మనం కూడా చిన్నళ్ళమే అయిపో
ఉ అంతే
వా నమ్ దగ్గర అంతే కదా మరి ఏం తిన్నదో ఏం తినలేదో అని ఇక మన పోగానే అన్ని
అన్ని చేసి పెట్టి తినబడుతది
ఆ అదే ఇక ఎందుకంటే ఎంత పిల్లలున్నా ఏం చేసినా కూడా అమ్మో ఏం తినదో, ఏం పోయిందో నా బిడ్డ అన్నట్టు, అట్లా ఆలోచించుకుంటే వాళ్ళకి ఎంత పనున్నా ఏమైనా కూడా మనకు ఫస్ట్ మనకు పెట్టిన తర్వాతనే పని వాళ్ళు చూసుకుంటారు ఇగ మేం పండుగలకైనా లేదంటే మామూలుగా ఎద్ద ఎప్పుడైనా పోయినా కూడా, మా అమ్మా అయితే అట్లే చూసుకుంటది నన్ను
అంతే ఎవ్వరమ్మ వాళ్ నా అంతే వాళ్ళు అక్కడ తింటున్నారో లేదో అసలు ఏం తింటున్నార పనులలో బడి ఏ చదులోబడి ఇ జాబ్ జెసే వాళ్ల దగ్గర ఎక వస్తే ఆ జాబ్ అని ఇ జాబ్ అని ఎళ్తారు, పొద్దున లే ఎవగానే వెళ్తారు మళ్ళీ సాయంత్రం ఎప్పుడు వస్తారు
అవును
కి తినరు అనేసి వాళ్ళు ఏదో ఒకటి చేసి ఇవ్వడం గాని అప్పటికిప్పుడు ఆరోగ్ ఎమైన ఆహారాన్ని చేసి పెట్టి మళ్ళీ వాళ్ళే చూస్ కుంటారు
ఇగ అంతే కదా మరి ఏం చేస్తారు ఇగ ఎట్లయినా మరి మనం అట్లా ఉద్యోగానికి అటు ఇటు పోయినా కూడా మళ్ళీ బయట తినడం వల్ల బయట హ ఆహారాలు కొంతమందికి పడతాయి కొంతమందికి పడవు. మళ్ళ మంచిగా ఉండదు ఆరోగ్యం గూ డ మనం ఇంట్లో చేసుకున్నట్టుండదు కదా
మ్మ్ అవును ఇప్పుడు మళ్ళీ అంతా హా ఎట్లా అనంటే మందుల తిండి మొత్తం అయితుంది
అవునవును
కొంచెం పూర్వము ఎట్లా ఉండేది గడక అట్లా ఇట్లా తినేవారు కానీ ఇప్పుడు అట్లానే ఏం లేదు ఈ బియ్యం కి మొత్తము మందులు కొట్టడము మ్మ్ బియ్యం కి మందులు కొట్టడము అలా ఇలా చేసి మొత్ తమ్
కూరగాయలునా ప్రతి ఆ అవును ప్రతి పంట అంతే ఇగ అంటే ఒక నెల రోజులకి వచ్చే పంటను కూడా ఒక పది రోజులు ఇరవై రోజులకు వచ్చేటట్టు అలాంటి మందులు కొట్టి వాటిని ఇగ మనకి పెంచి అట్లా అమ్ముతా ఉంటారు కానీ ఊరు ఊర్లలో అట్లేమి ఉండదు లే మరి పట్టణాలలో అయితే అట్లా ఉంటది కాగాని ఇక ఊర్లలోన అయితే ఇక అట్లేమి ఉండదు మంచిగనే ఉంటాయి
మ్మ్ ఊర్లో ఇప్పుడు కొంచెం తాజాగా దొరుకు తున్నాయి అని కొంచెం వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ అట్లనే చేస్తున్నారు ఒకప్పుడు చెయ్యకుండే
ఆ అవును అయినా ఇట్లాంటి తిండిల వాళ్లనే అందరికి రోగాలు షుగర్ అని బీపి అని ని హార్ట్ అటాక్స్ అని అన్నీ ఇక గుండెకి సంబంధించిన జబ్బులు మొత్తం ఇగ
ఏదో ఒక జబ్బు వస్తనే ఉంది ఆస్పత్రకి పోత తూనే ఉంటున్నారు
అవును అంత ఆరోగ్యంగా ఎవరున్ టారు ఎవ్వరు ఉండట్లేరు
అదే పైసలన్నీ ఖర్చు చేసుకొని పైసలన్నీ వృధా చేయడమే అయితుంది సరిగ్గా తినక
మ్మ్ మ్మ్ ఇగ అట్లనే ఉంటది ఇగ అంటే
ఉండదు సమయానికి తినడం ఉండదు ఆ టెన్షన్షన్ పెట్టుకుంటారు అదని ఇదని ఏదో ఒకటి పెట్టుకొని తినకపోవడము ఏదో ఒకటి చేసి అనారోగ్యం పాలవుతారు
అంటే కొంతమంది నువ్వు ఆ తినడం తినకపోవడం అని అంటావు కానీ కొంతమందికి తిన్నా కూడా అది వంట పట్టదు అంటే అన్ని సమస్యలు ఉంటాయి వాళ్ళకి అట్లుంటది ఆ మద్ తిన్నది కూడా వంట పట్టదు ఎంత మంచి తిండి తిన్నా కూడా వాళ్ళకి ఇగ ఇట్లా ఇన్ని ఇబ్బందులు ఉండి అన్ని సమస్యలు ఇంత వాటి మధ్య వాళ్ళకి తిన్నది కూడా వంట పట్టకుండా అట్ల కూడా రోగాలే ఎట్లా రోగాలె మనిషి అన్న తర్వాత ఇగ
ఇగ పుట్టినప్పుడు ఏదో ఒకటి ఉంటది కదాండి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు మానవులంత్ దె తినరు మళ్ళీ తిన్నా గాని ఇకున్నారు
ఉమ్
మంచిషగా ఉండు ఉ మాంచిగ్ ఉండోడం ఉండకపోవడం వల్ల ఏదో ఒకటి అయ్యి ఏదో ఒకటి అనారోగ్యం పాలయిి అలానే బెడ్ అంకితం అయితారు
ఉమ్ ఇగా ఏ చేస్తారు ఇగా ఎవరి ఇ ఉంట్ర ఎవరి సమా సలు వాళ్కుంటేనే ఉంటాయిక
ఉమ్ అదే అందుకనే ఇప్పుడు నుండి పిల్లల్ని కూడా ఇప్పుడు ఇప్పుడే అన్ని ఆ ఆరోగ్యమైన కూరలు కాని అన్ని పోసి రక రకమైన పప్పులు అన్ని ఇప్పటి నుండే తినడం అలవాటు చేపిస్తే ముందు కూడా వాళ్ళు అన్నీ
అవునా అవును నేను మా ఇంట్లో వాళ్ళకైనా మా పిల్లల ఎకైనా నేను మాత్రము ఈ ఏ కూరయినా ప్రతి కూరైనా ఆకు కూూరయినా ప్రతిది అన్ని పెడుతనే ఉంటాయి ఎందుకంటే మనం ఎక్కడికి పోయినా కూడా మరి అక్కడ తిండి మనకు సెట్ కావాలి అంతే ఇక తినాలే
ఉమ్ అంతే అనంటే మన అక్కడ ఆ రోజు పస్తున ఉండాాలిసి చిన్న వస్తును ఉంటే ఏమవుతది మళ్ళీ లి ఏదో కటాయి ఆ కల్దిరికిింద వాడిపోవడం మో ఎధో ఒకటి అయిత ఉంటది అప్పుడు మళ్ళీ పోవల్సి ఆస్పత్రికి
అవును సరే లేరా మరి సరేనా